హలో ఆ బాగున్నారా అండి
ఉన్నామండి
ఆ ఏం చేస్తున్నారండి
ఆ అంట్లో తమ్ముతున్నాం అండి
అవునాండి సైలెంట్ గా వస్తెను వాయిసు
ఏమోఅం టి మా మొగ్గుడు ఉన్నారే ఊరిక పని చెప్పి చెప్పి చంపేస్తున్నారండి అసలు
అవునా అండి చేయలే కదండి తప్పదు
ఏంటో అండి పెళ్లి సంసారం పిల్లలు
ఉ అలానే ఉంటదండి మరి
హ మీ మీ పెల్లంగారు ఏం చేస్త చేస్తున్నారండి
మేమేం లేదండి ఇప్పుడే కాసేపు అయింది తిన్నామండి
అవునా వంటే ఏం చేశారాండి మీ పిల్లం
ఈ రోజా అండి ఈరోజు సోమవారం కదండి ఏం నాన్ వెజ్ లేదు అదే పప్పు అదే అండి
హ మీరు కూడా అలానే వేసతాయిస్తారా మీ పిల్ల అది చెయి ఇది చెయి ఇది చేయండి
లేదండి ఎందుకండి సతాయిడము హ్యాపీగా ఉంటే చాలు కదండి ఊరుకె ఎందుకండి
మీ లాగ ఉండాలి కదండి
అర్థం చేసుకోవాలండి అంతే గొడవలు ఉండలేవండి అట్లేముంది
హ
ఓ
తమరికి ఎంతమంది అండి పిల్లలు
మాకు ముగ్గురండి
అవునాండి పర్లేదండి మీ వారు అ
ఏంటండి అలా మాట్లాడుతున్నారు
లేదండి ఊరికే అన్ని అదేనండి దాంట్లో ఏం ఉందండి
ండి నాకు ముగ్గు పిల్లలంటే ఇష్టం అని మా వారు కూడా పాపం వద్దని లేక
ఉ చాలా మంచిదండి
హ్ అంటే మాకు సిబ్లింగ్స్ లేరండి అలా అని మా పిల్లల్ని అలా
ఓకే అండి పిల్లలు ఎలా అంత ఏ క్లాసు
వ చిన్నాడేమో నర్సరీ అండి ఇప్పుడు మొన్న మొన్న వేసాము
ఆ
పెద్దాడేమో రెండో తరగతండి
ఆ
మధ్యలో అమ్మాయామో యూకేజి అండి
ఆ పర్లేదండి అమ్మాయి ఉన్దా ఏంటండి
ఆ అమ్మాయి అందం
హ
మా ఆయనకి అసలు మా కొడుకులున్న ఒక దెబ్బేస్తాడేమో గాని అల్లా చేస్త అతే వాళ్ళ కూతురం టీ పంచప్రా అండి
అవునులే అండి ఎంత నా కూతురు కదండి
అసలు తా బిడ్డ ఏమంటే తాన అంటే ఆ తాన గొర్రెకి మూడు కాళ్ళు ఉన్నాంటే మూడు కాళ్ళ మళ్ళీ నాలుగు కాళ్ళు వీళ్ళే తీసేస్తారు
పర్లేదండి అలా ఉండాలండి నాన్న అయినా ఇక్కలా ఇంకా అలానే ఉంటారంండి బాండింగ్ వాల్ది హ
ఏమో అండి నాకు సాలయిపోయింది కూతురి గర్భంతో నా మాట ఏం చావదా పిల్ల
ఆ అవునులే అండి ఎంతన్నా ప్రయారిటీ కొంచెం చేంజ్ అవుతుందిలేండి
నాకంటే నాకు వాళ్ళకు నా బిడ్డ కన్నా నా కొడుకులే ఇష్టమండ నా కొడుకు్రు నావ మా బాయ ఉంటారు
ఆ పర్లే వింటనండి అలా ఏం లేదు కానీ ఎంతున్నా డాడీ కూతురికి బాండింగ్ ఎక్కువ కదండి ఎంతన్న అమ్మాయి కదండి అందుకే ఉంటాందండి
అవునండి న నాన్న తానా అంటే తన్నానా ఆవిడ
ఉ అవునులే అండి వినాలి కదండి మరి కూతురు మాట్నకుండా ఇంకెవరు మాట్ంటారండి
హ మీరే మీకెంతమంది అండి
మాకా అండి మాకు చెప్పాల అంటే మాకు కద్దరే అండి
ఎందుకండి
ఏ లేదండి అలా ఏం అనుకోలేండి ఇ ఇద్రకే స్టాప్సి ఇ కృష్ణమ అండి ఒక కూతురు ఒక అబ్బాయి కుతురండి
అవు ఒకవేళ ఇద్దరు అమ్మాయిలే పుట్ తింటే ఏంటండి
లేదండి ఫస్ట్ అబ్బాయి పుట్టినాడు కదండీ
ఉమ్
ఆ తర్వాత అమ్మాయి పుట్టిందండి
ఎవరంటే ఎక్కువ ఇష్టం అండి మీకు
అదే మాకు కూతురు అంటేనే చాలా ఇష్టం అండి
ఎందుకండి అమ్మ మ్మాయా అబ్బాయిని బయాస్ చేస్తారు బా ఓ
ఎంతన్నా కూతురు కదండి
ఉమ్
చెప్పండి
చెప్పాలండి మీరు మీ వైఫ్ గారు ఏం చేస్తున్నారండి
వాళ్ళ వాళ్ళ ఏదో మొబైల్ చూస్తూ కూర్చున్నారు ఏదో లేదు లేదండి మా కాల్లో మాట్లాడుతూ ఉన్నారండి వాళ్ళ ఫ్యామిలీతో మా అత్తమ్మతో ఉమ్
అవునా
ఉమ్
చెప్పాలండి ఇంకేంటి
ఏముందండి ఇప్పుడు మేం తినేసామండి ఇంకా పిల్లలు పడుకున్నారండి తమరు కాళ్ళు పెడతారు ఇంకా పడుకోవాలి చూడండి ఇంక అంతే
ప్లాన్ చ చెయ్యండి ధణన
ప్లాన్ ఏంటండి చూడాలండి ఇంక తమురు కూడా ఒప్పుకోవాలి కదండి వాళ్ళ పర్మిషన్ లేకుండా మేము ఏం చేయలేము
ఎవరండి
ఇంకెవరండి మా వైఫ
ఆన్లైన్ మీ కంప అబులిటీ లే అండి అంటే స్కూల్ ఫీజులు ఎక్కువైపోతుయి తున్నాయండి కట్టలేక చచ్చిపోతున్నామ్ము పిల్లలకి
అవునా అది నిజమేనండి
అందుకే గవర్నమెంట్ స్కూల్ వేస్తాంట ఇన్నా మగుడు
ఆ ఆ అండి
గవర్నమెంట్ స్కూల్ కేస్తా అంటున్నాన్న ముధుడు
గవర్నమెంట్ స్కూలా ఎందుకండి అలా
ఏం చేస్తామండి పైసలు లేవు ఏమి లేవు వాళ్ళ తిండికే యాభై వేలు ఖర్చు అయిపోతున్నాయి ఒక తిండి తింటరా మా పిల్లలు
అలా ఉంటే ఎలా అండి చూసుకని మీరు అలవాటు చేయకూడండి చిన్నపిిల్లలకి అలా ఇస్తే ఎలా
అంటే అల్వాటు చేయకుండా అంటే ఈ కాలం పిల్లలు మనం మాటలు వింటారా.
అవును అవును అది అదిన్నీ నిజమే అండి
మీ పిల్లలు ఎన్నో క్లాస్ అండి
మా పిల్లలా అండి. ఒక అబ్బాయి ఏందో థర్డ్ అండి
హ్
మా కూతురు వోచ్చేసి ఇప్పుడు యూకేజీ అండి.
హ్ చనా గ్యాప్ తీసుకున్నారండి పూ కూతురుకి కొడుకుకి
అవునండి. వాళ్ళ కంపరీటి కంపారిటిబులిటీ అన్నారు. కదండి ఇందాక ఆ అలానే అండి
అవునా
హ్మ్
హ్మ్ అ మీ ఆమ్ మీ వైఫ్ గారు వంట ఏది బాగా చేస్తారండి.
వంట ఏది బాగా చేస్తార యే హ్మ్ ఆ మటన్ బాగా చేసారండి. మటన్ నాన్ వెజ్ గానీ ప్రతిది బాగా చేస్తారండి. పేర్లు పెట్టడానికి ఏం లేదు. కానీ ఎక్కువ అంటే నాకు ఇష్టం నాన్ వెజ్ కదండి. మటన్ బాగా చేస్తారా అండి.
అవునా హ్ మా మొగు మా మొగుడికి అసలు నాన్ వెజ్జే పడదు అండి. అసలు బ్రాహ్మన్లా తయారయ్యడు
ఎవరండి
మా మొగుడికి అసలు నాన్ వెజ్జే నచ్చదండి. బ్రాహ్మీన్ లా తయారయ్యాడు.
అవునా అండి.
ఆ
ఎందుకండి సడన్ గా మానేషాడు
ఏంటో అండి అసలు నాకు కూడా అర్ధం గావట్లేదు.
హ్మ్ ఏమో లే అండి తిని తినీ
ఆ విసుగోచ్చేసినట్టుంది. మా మొగుడికి
అవునండి
ఇంకేం చేద్దామండి. ఇంకా వాళ్ళు ఏమంటే అదే అనాలి కదా మనకంటూ సప్రేట్గా వండుకొని వాళ్ళకి సపరేట్గా వండే అంత లేదు గాబట్టి మా పిల్లలకి నచ్చితే వండుతానండి లేకపోతే నేను తినండి
ఉ అవును అవును అది నిజమే లే అందరూ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఇదే కదండి ఇంకా
హు
హు మీకు వంట వచ్చా అండి
ఆ అండి చెప్పండి
మీక్ వంట ఒచ్చ
ఆ వచ్చండి లైట్గా చెప్తే మళ్ళీ కుక్ చేపిస్తారండి ఇంట్లో మళ్ళీ
ఆ మీ పిల్ మీ పిల్లలకు పెళ్ళాంకే కదండి చేసేది ఇంక ఎవరికి
చేస్తామండి ఒకసారి రెండు సార్లు చేస్తామండి కానీ డైలీ అదే పని అంటే చేయలేం కదండి అందుకే దాచుకోవాలండి ఇలాంటివి ఏందో అండి మా భయం మాది
అలా ఎందుకు అనుకుంటారు ప్రతిది భయ పడుకుంటూ అంటే జీవితం కొనసాగలేదండి
అవునవునండి
సరే అండి ఇంకేంటి విశేషాలు
ఏం చెప్పండి ఇంకేముందండి తిన్నాం పడుకోవాలండి తమరండి
మాదండి ఇంకా మా పిల్లల్ని పడుకో పెట్టాలండి చిన్న పిల్లల కన్నా మారం చేస్తారు మా చిన్న మా పిల్లల అంటే మా మొగుడుయితే ఇంకా ఎక్కువ అండి
అవునాండి ఏంటండి అలాగే పెళ్ళయ్యింది కదండి ఎందుకండి
చిన్న పిల్లలు మా పిల్లలు మేర ముగ్గురు మానేజ్ చేయొచ్చు నా మొగుణ్ణి ని మేనేజ్ చేయలేం
అలా ఎందుకంటున్నారండి ఎలా
ఆ అంతేలేండి సరే అండి మా మొగుడు పిలుస్తున్నా బాయ్ అండి
సరే అండి జాగ్రత్త అండి బాయ్ అండి